హలో
ఏం కూర వండుతాన్నావు నేను బెండకాయ ఫ్రై చేసి తిన్నా ఇయాల పల్లీలు ఏసి సూపర్ ఉంది
నేను పోయి తెచ్చుకుంటా అనుకున్న గన్నయ్య రాను అన్నాడు ఒకదాన్ని
నిన్న కట్ చేసి పెట్టినా మంచిగా ఆరినై
ఉ
ఇయాల పొద్దున మంచిగా ఫ్రై అయినాయి పెళ్ళిళ్ళల ఎట్ల అయితాయి మంచిగా ఫ్రై గట్లా అయింది ఇంకా ఏం టిఫిన్ పొంగనాలు చట్నీ చేసినావా ఉట్టియే ఏమన్నా ఆ దగ్గర వెట్టుకో హలో ఆ వినవడతలేదు బ్లూటూత్ తోని దగ్గర పెట్టుకో హలో
ఆ
చట్ని వేసినావా ఏమేన్నా
చేసిన కొబ్బరి పచ్చడి చేసిన
నీకు కొబ్బరి పచ్చడి తింటే గుతికలు రావా ఆ నాకు నాకు వినవడుతలే నువ్వు దూరం పోయినపుడు అల్లా దగ్గర పెట్టుకో ఫోను
ఇప్పుడు వినవాడుతుందా
ఆ అబ్బా కుక్కారా
ఓ పొట్టక్క ఏం చేస్తుంది తడుతాందా పాలు
ప్యాకేజ్ ముల్క నూర్